పోనిలే.
న్నయి? నాలుగున్నాయా?
ఆ
నా వెన్నయితయి, నా వెన్నయితయి ఇప్పుడూ. ఇంకా మూడున్నయి నవి, ఆ మూడుంటయిలే నావి. పంతొమ్మిదికి ఒస్తయీ. అహ పదహారు అయిపోయినయంటే, దీంతో ఇంకొ పదిహేడు అయితయీ. బయటింకా మూడు ఉన్నయి. మూడు కాదు రె రెండు. టయి అంతే. ఒకట్, ఒకటి తక్కువొస్తది చుడు ఎవర్తోనోక్ ఆ
చెకండ్లు కద పడాల్సింది? పది నిమిషాలు కదా?
ఉమ్, ఉమ్
నేన్ వేరే వాళ్ళక్ ఐదు, ఐదు కాల్ ల్స్ చేశిన. వాళ్ళకాపక్కక్ ఇవి రింగుగాలెఆ?
ఆ
కనీ నాక్ టార్
ఆహా
ఉంటేనేమో డబ్బులు పడతాయో పడవో?
ఏమో చూడు యంతే కదా? లేకపోతే ఇంకొక రన్ రెండు కాల్స్ ఎక్సట్రా చేయీ, ఏమైతది?
దె, అదే. ఇరవై తరవాత చ్ చేసేక్కాదు. చూద్దాం.
చూడు చూడురి, అడయెన్ది మామ ఆడేమయింది? వాటర్ మిలన్ పక్కన ఏందో పెట్టినారు కవర్ లో? ఏంది ఆడ పెట్టినారు మరి? కుండోద్దు కదా? మరి ఏందోఒకటి చేయి. కొత్త కుండ. హలో
నా వాటర్ ప్లాంట్ లో.
ఆ, బా జరుగుతుంది. తే వాన్ గోడవైంది.
ఎలా?
గొడవ అంటే గొడవ కాదు, మాటల్తోనే.
ఈఏమైంది
నేను తినేటవీ స్నాప్ పెడుతుంటాను తిరిగేటువన్నీ స్నాప్ పెడుతుంటాను లే బాగ తింటుంటాను కదా ఆను మున్ నా
ము
ఐదువెలడిగా ఐదు వేలు అడిగితే లేవె నా తో అండి లేద్ లెద్ ఉంటే తింటావు బా తిరుగుతావు నబ్ డబ్బులు లేవంటే నమ్మాలి లె అంటే అవును లె వున్నప్పుడు తింటాను నేను తిరుగుతాను నా ఇష్ చెపు ఏమి ఇప్పుడు అయినా ఉంసుంటి నేను ఇస్తుంటే కదా అంటి
ఆ
దానికి వాడు నీ అవసరకైతే ఉంటాయి నాకు మాత్రమే ఇచ్చేది లేదు అవున్రా ఉంటే ఇస్తా లే లేదు వేరే వాళ్ళు అడగంట నేనెందుకు అడుగుతాను రా వానీ అవసరంకి నాతో ఉంటే ఇచ్చేవాడిని నేను
అంతే కదా
ఇప్పుడు వాడి పోతే ఆడ మాటలు పడేది ఎవరు
ఆ మరి నాతో ఊంటే నేను ఇచ్చేవాడు వేరే వాళ్ళని నేను అడుగుతాను నా అవసరనీకి నేను అడుగుతాను వాని అవసరం నేను ఎందుకు అడుగుతాను
మల్లెమాయే
ఏమో నాకు సరిపోలే ఇంక పక్కక వస్తుంది ఏం నాకు సరిపోక ఇంక అప్పటి నుంచి ఫోన్ మాట్లాడిది ఏం లేదు మనతో
యడ ఊర్లోనేనా
ఊర్లోనే
ఎన్నాళ్ళయి జరిగి
దాదాపు నెలయే లాస్ట్ టైం పండుగ ఎప్పుడు పండుగకి
ఆ
మా సోఫా వి నువ్వు మా నకు తెలియద్ మ సోఫా యింద పడుకుంట హలో
ఆ అ
ఇ పుడు చెపు
భూషణ్ ఎం జీ
తూరుపు పుష్
ఔను ఏయ్
మా లేదు లేదు లేదు లేదు లేదు మర్చిపోయిన మర్చిపోయిన ఏం మా
యం
యాడికీ పోదులే మా యాటికీ పోదులే యాడికి పోదు కటి ఉమ్ బయటికి పోతే దానికి సావే ఇది గుర్రాల
ఆ అంటాడు ఏమన్నా అంటే బొబ్బ పెట్టి
యాడలా ఇట్లా చూసుంటాడు
ఆ ఏడ లైట్ లాఫ్ చేసుకోని మొబై ఛే
వీ పి కు ఐపొయినాడు వాడు అపోలో
అపోలో ఫార్మసీ గాడ ఒకడు
మ్మ్ అ
దపా యారు ప్రేమా చ్చి కొడతాడు
ఈ రోజూ వచ్చి కొడతాది ఫోన్ తెచ్చుకుంటదంట
యాది
లేదు చెప్పలేదు శాంసంగ్ యస్ ట్వంటీ ఫోర్ కొంటాడు
ఫైవ్ బాలేదంట‌లే
ఈ యమ్మ చెప్తే ఇనిపించుకుంటేనే కదా అప్డేటెడ్ వర్షను ఇంక దానికంటే బావుంటాది కదా అంటది తి క్కది
సిక్స్ కూడ చ్చింది ఇప్పుడు
మళ్ళ అదే చెప్తాను
లైఫ్
ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఉమ్మ్ ఎస్ ట్వంటీ ఫోర్ పూరగయే తీసుకోమంటాంమే చూద్దాం నా మాట ఇనవే
స అ
ఉమ్మ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రానే తీసుకుంటాం.
ఇది ఒలుక్కు ఉంటది దీనిలతో పోలిస్తే
ఉమ్మ్
అదే ఫైవ్ సిక్స్
ఆ లుక్ కూడా బాగుందండి ఎస్ ఎమ్ టీ ఫోర్ అల్ట్రా
మళ్ళ చెప్తన్న కదా
ఉమ్మ్
ఎంత అంట మీ మామ బడ్జెట్టు
వెళ్తే ఓ ఎనబై వేలు, తొంభై వేలు ఏమో అది ఎంతో తెల్దు నాకి దాన్ని కొనిస్తాడు అన్నాడే వాళ్ళ నాయన అన్నయ్య ఏదో కొత్త ఫోన్ కొనుకున్నాడట. ఏమో అది మాత్రం కొనిస్తాఅంటావ్ వాళ్ల నాయన కూడా ఏదో కొత్త ఫోన్ కొన్నాడట మొన్న ఏమో తెల్దు ఆ ఈ పిల్లకి చెప్పలేదంట సర్ప్రైజ్ అన్నాడంట వాళ్ళ నాయన
సన్న కథలు కాదు మీ మామవి
సామే కథలు సామే కథలు
సాల్కుడ వెళ్ళాని
గేహ్ ము మాత్ర ఫోన్ యాదనాగిదల
కార్బన్ కేనై
కార్బన్ కేనిందలీ
కేచోడా
ఇచ్చోడ
బండి తీసి మనవన్నీ కాదులే గాని ఫో మన్ కీ రైలు పక్కక్ తీసి బండి తీసిమను
ఉమ్మ్ బాగుండి నాకు ఏడ సెకండ్ హ్యాండిల్ ఐన సాలు వాడుకునే కోటి ఇప్పుడు తిప్పుకో తిరిగేకి
అదేరా నేను చెప్తాన్నా ఫోన్ తక్కువలో కొనుకొని బండికి డబ్బులు ఎత్తి పెట్టుకోమను ఇమ్మను నీకే
ఉం
ఆ
అంతే అంతే కదా
ఏమంటావ్
ఇంతే
ఏమేం చేత్తావో నువ్వు
నేనేం జేస్తాను లే
ఆ
కానీ నిన్న రాత్రి అంతజరిగి కూడా కంట్రోల్లోనుంచి నాకు తెలిసి ఎవడైనా ఉండి ఉంటే అయిపోతిన్ ఏందొకటి.
తిన్య
నిన్న రాత్రి ఇంత జరిగినా కూడా కంట్రోల్లో లో ఉన్నారు జూడి మాక్ తెల్సినోడు ఉన్నింటే ఏందోకటిది అయితున్నే,
ఉమ్మ సర్లే పది నిమిషాలు అయిందిలే కడ్జేయ్